హలో
హాయ్
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు తిన్నారా మీరు
ఆ తిన్నా
ఏం కూరతో తిన్నారు ఆ తిన్నామండి అవునా మీరే ప్రిపేర్ చేసిరా ఆహా ఎలా ఉంది కూర
బానే ఉంది
ఎలా వండిరో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా.
సరే చేస్తానండి
చెప్పండి.
ఆయిల్ వేయాలి ఫస్ట్
ఆ
ఆయిల్ వేసిన తర్వాత తాలింపు
ఉమ్
ఎండుమిర్చి
ఆ
ఉల్లిపాయలు
ఆ
దాని తర్వాత టమాటలు ఏసినం
అవునా
ఆ
అందరు తిన్నారా మరి
ఆ తిన్నం మీర్ తిన్నార
ఆ తిన్నామండి
ఏం కూర మీది
మాది పప్పు
మీరేం చేస్తుంటారు
ఇంటికానే ఉండ ఆంటీ
అవునా మ్యారేజ్ అయిందా మీకు
అయిందండి మీకయిందా
అయింది
మీరేం చేస్తారన్న చేస్తుంటారు
ఇంటికాన్ననే ఉంటాం మేము
అవునా మీ సారూ ఏం చేస్తుంటారు
విజేత లాడ్జి లో పని చేస్తారు
ఆహా వంట మీరే చేస్తారా
ఆ నేనే చేస్తా
అవునా ఉదయం మ సాయంత్రం మీరే చేస్తారా అండి
ఉదయం చేస్త
ఆ ఈవనింగ్ ఎవరు చేస్తారు
మా అమ్మ వాళ్ళు
అవునా ప్రతి రోజు ఏమేం కూరలు వండుతారండి మీరు కూరకాయలే తింటారా ఆ
సండే సండే చికెన్
ఉమ్
మిగతావి రోజులు ఆకు కూరలు
ప్రతి రోజు కూరగాయలే తింటారా
ఆ
ఉహు చికెన్ తెచ్చినప్పుడు మీరే వండుతారా మీ అమ్మ వాళ్ళు వండుతారా
ఆ అమ్మ వాళ్ళ వండుతారు
ఆహా మీరేక్కడ ఉంటారండి
అబ్బాడం
అవునా మ్యారేజ్ అయిందా మీకు
ఆ అయింది
అవునా పిల్లలు ఉన్నారా
లేరు
ఆహా
మీకున్నర
ఆ ఉన్నారండి
ఎంత మంది
ఇద్దరు పాపలు ఒక బాబు
అవునా
ఆహా
స్కూల్ కికెళ్తున్నారా వాళ్ళు
ఆ వెళ్తున్నారండి మీరు కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు
కూరగాయలు మార్కెట్ నుంచి
అవునా ఎంత ఖర్చు అయితది మీ కూరగాయలకు
రోజుకు వంద
రోజు కు వంద కూరగాయలు తింటారా మీరు
ఆ
ఆ అయ్యో మాకు వారానికి వంద రూపాయలు పడుతది కూరగాయలకు ఆహా పప్పు మీదేనా బయట నుంచి తీసుకొస్తారా షాప్ లో నుంచి
బైట నుంచి
ఆ మీరేం కూరగాయలు పండించరా
పండించం
అవునా వ్యవసాయం ఉందా మీకు ఆహా చికెన్ కూర ఎలా వండుతారండి
చికెన్ కూరనా
ఉ
గిన్నెలో ఆయిల్ ఏసి అవునులేండి
ఆ
దాని తర్వాత మిర్చి
ఆ
మాడినంక అల్లం దాని తర్వాత చికెన్
ఆ
చికెన్ కొన్ని ఉ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి సాల్టు ఉప్పు
అల్లం పేస్ట్ వేయరా
పేస్ట్ వేస్తరు
ఆ
అ
ఇంకా
అదయిపోయిన తర్వాత కొత్తిమీర మసాలాలు వేసి కింద పెట్టేస్తాం
అవునా ఉడుకుతదా మరి చికెన్
ఉడుకుతది
ఫిష్ కూర వండడం వచ్చా మీకు
రాదు
అవునా ఎప్పుడైనా తెస్తే ఫిష్ కూడా ఎవరు వండుతారు మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటారా
ఆ
ఆహా బెండకాయ కూర వండడం వచ్చా ఆ
రాదు కొద్దిగా చెప్తారా
అవునా బెండాకాయలు ఫస్ట్ కడుక్కుని కట్ చేసుకోవాలి
ఆ
ఆ కారంతో వండితే కారం పెట్టాలి లేక లేకపోతే పచ్చిమిర్చితో వండితే పచ్చిమిర్చి కోసుకోవాలి
ఆ
గిన్నెలో ఆయిల్ వేసి బెండకాయలు వేసి కొన్ని తళింపు మిర్చి వేసి కొద్దిసేపు మాడనివ్వాలి
ఫస్ట్ బెండకాయ వేస్తారా
ఆ అవునండి మేము కారం వేసుకొని వండుతాం
అవునా
పచ్చిమిర్చి వేయ్యం
ఆహా
ఉం బెండకాయలు కొంచెం కుక్ అయిన తర్వాత
ఆ
టమాటాలు వేస్తాం
ఉం
ఉం కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇవి పెట్టి ట్టి కలుపుతాం కలిపిన తర్వాత మాడు బెండకాయలు కొంచెం మాడిన తర్వాత వాటర్ పోస్తాం
ఆహా
ఉం వాటర్ పోసి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కింద దింపేయడమే అంతే
అవును
ఉం దొండకాయ కూర వండడం వచ్చా మీకు
రాదు
అవునా ఏం కూర వండడం వస్తది
చిన్న చిన్న పాటి కూరగాయలు వస్తాయి
అవేంటో చెప్తారా
టమాటా అనియన్ టమాటా కర్రీ
ఆ ఎగ్ కర్రీ చెప్తారా కర్రీ ఎలా వండుతారో
ఎగ్ కర్రీనా
ఆ ఎగ్గు ఉడకబట్ట ఉడకబెట్టి వండుతారా లేకపోతే టమాటా లోనే అలానే పోసేస్తారా
టమాటలోని
అవునా ఊడ్కబేట్టరా
ఆహా ఉడుక పెట్టం
అవునా ఉడకబెడతేనే మంచిగా ఉంటదిగ
ఉడకబెట్టాం మేము
అవునా
అ
ఆనియన్ వేస్తరా దాంట్లో
ఆ వేస్తారు
అవునా అల్లం పేస్ట్ వేస్తర
వేస్తాం కొత్తమీర కూడా వేస్తాం
మసాలా
తం ధనియాల పొడి కొంచెము చికెన్ మసాలా కొద్దిగా
ఆహ ఆమ్లెట్స్ చేయడం వచ్చా మీకు
వచ్చు
ఎలా చేస్తరు
ఉం మిర్చి
ఆ
ఆనియన్ కట్ చేసుకోవాలి
ఆ
కట్ చేసుకుని అ ఎగ్ ఉంటది ఇక
ఆ
ఎగ్గుని తీసుకొని మొత్తం మిక్స్ చేసి ఆమ్లెట్ చేసేస్తాం గిన్నెలో వేసి
ఆహా గిన్నెలో ఆమ్లెట్ చేస్తారా పెంక మీదనా
పెంక మీద చేయొచ్చు మళ్ళా కడాయిలో కూడా చేయొచ్చు
అవునా ఇంకా ఏమేం కూరలు వండుతారు మీరు
ఇంకా ఏం వండము నాకొచ్చిందే ఇవి
తార
ఆ చేస్తాం
అవునా జొన్న రొట్టెలు చేయడం వచ్చా మీకు
ఒచ్చు
అన్న మీరే ఉండుతారా మీ అమ్మ వాళ్ళ
మా అమ్మ వాళ్ళు వండుతారు
అవునా
అ
ఇంకా క్యాలిఫ్లవర్ కూర ఉండడం ఒచ్చ మీకు
క్యారెట్ హల్వా చేయడం అవునా ఇంకా ఏమేం చేయడం వచ్చు మరి మీకు క్యాబేజీ కూర ఉండడం వచ్చా
ఒచ్చు
ఆ ఆనియన్ వేస్తారా మీరు దాంట్లో
ఆనియనా
ఆ
ఆహా వెయ్య
ఆ క్యాబేజీ సన్నగా కట్ చేసుకుంటారా
ఆ సన్నగానే కట్ చేసుకొంటాం
ఆ ఉడకబడతారా అలానే ఫ్రై చేస్ తర
ఫ్రై నే
ఫ్రైనే చేస్తార
ఆ
ఆ అవునా ఓకే అండి మరి
ధన్యవాదలు
ఒకే ధన్యవాదాలు